చు
హలో
హలో
హలో అ వినిపిస్తుందా అండి హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
అవున ఏం చేస్తున్నారండి
ఊరికే ఉన్నామండి తిన్నారా
ఆ అండి ఇప్పుడె మీరు
ఆ తిన్నాము
ఆహ ఏం తిన్నారు
ఏదో పులిహోర తిన్నాం లే మీరు
అవున నీను బిర్యానీ తిన్నామండి
బిర్యానీ తిన్నారా
అవునండి మీ ఫెవరెట్ కదండి బిర్యానీ
అవును మా ఫేవరెట్ అండి
ఎలా ఉన్నా
బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ తెలుసా మీకు
లైట్ లైట్ గా తెలుసండి అంటే పూర్తిగా ఏమి తెలీదు
అవునా.
ఆ తెలుసు ఓ దమ్ అంతా రెడీ చేసుకొని ఒక స్టవ్ మీద పెట్టేసి మళ్ళా రైస్ పెట్టుకుంటారు కదండి
అంటే దమ్ అంటే ఎలా అంటే ఎలా రెడీ చేసుకోవాలి
అంటే చికెన్ పీసెస్ అనే తీసుకుంటారండి తీసుకొని దాంట్లో కావాల్సిన అంటే చెక్క లవన్ దాల్చిన చెక్క లావంగాలు జాజికా అలాంటివన్నీ లైట్ గా వేయించుకొని.
ఆనియన్స్ ఆయిల్ అవన్నీ వేసుకొని మసాలా వేసుకుంటారు కదా
పొడి చేసి పక్కన పెట్టుకునీ ఫస్ట్ తరువాత ఆ లైటు బ్రౌన్ కలర్ లో వచ్చేటట్టుగా ఆనియన్ బాగ ఆఇల్ల్లో వేయించుకుంటారంండి
అవున
ఆ అది పక్కన పెట్టేసుకొని ఇంక చికెన్ పీసెస్ తీసుకొని దాంట్లోకి కారం పసుపు అంటే ఈ స్పైసెస్ అంత చేసుకున్నాం కదండి పౌడరు అది పెరుగు అవన్నీ బాగ్ మిక్స్ చేసి తర్వాత ఒక ఆనియన్ ఆ కొత్తిమీర ఏసి బాగ కలిపేసి మ్యాగినేట్ చేసి పక్కన పెడతా అండి
అవునా
అవునండి తర్వాత రైస్ ఒక పక్క సెమి బాయిల్ అయ్యేటట్టు ఉడుక్పెట్టు కుంటారండి అంతే ఆ బాస్మతి రైస్ అవి తీసుకుంటారు కదా అవి ముందే ప పక్కన నాన్బెట్టుకొని ఉంటారండి ఆది
ఆహా
ఆ అది నానబెట్టుకో అప్పుడు సెమీ బాయిల్ అయ్యేటట్టుగ దాంట్లోకి నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం
ఆ
దాంట్లో కూడ కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తారండి
అవునా
తర్వాత అంటే దమ్ బిర్యానీ కావాలంటే. లైకు ఒ పక్క ఇది చేస్తారండి లైక్ ఫ్రై లాగ అంటే చికెన్
అవునవును
అది
ఆ
ఆ అది చేసిన తర్వాతే ఇక్కడ రైస్ సేమి ఇవి బాయల్ల్లో ఉడుకుతుంటాయండి అది తీసేస్తే మళ్ళా ఒక దాంట్లోకేసి రైస్నీ లేయర్స్ లేయర్స్గా అంటే చిక్ దాంట్లోకి మధ్యలోకి
అవునవును
ఆ వేసుకుంటారా వేసుకున్న తర్వాత ఆ అంటే లైక్ మూతకి అంతా గట్టిగా ఉండేటట్టుగా దమ్ పెట్టేసి వదిలేస్తారండి ఉం
బొగ్గు ముగ్గులు వేస్తారు అంట కదండి ఎందుకలా వేయడం
ఆ పైన వేస్తారండి అంటే పైన వేసినారు అంటే లోపల రైస్ ఒసేయ్ నీ పెట్టింటాం కదండి
ఆహా ఆ
హలో ఆ లోపల ఉన్న రైస్ మంచిగా కుక్ అవడానికి తర్వాత ఈ పీసాస్ కూడా అండి పీసాస్ కూడా బాగా చ్
ఆ ఎలా తెలుస్తుంది మనకి బొగ్గు అది పైన బొగ్గు వేస్తే ఎలా తెలుస్తుంది మాకు కుక్ అయిందా లేదా మంచిగా
అంటే బొగ్గు వేసి వదిలేస్తారండి నార్మల్ గా మనం రైస్ ని ఆ చ్ ఎప్పుడు దించాలో మనకు తెలుసు కదండి అదే టైం కి దించేస్తారు అంతే
అవునా
అర్థమయింది ఆ అలాగండి తర్వాత పైన అంటే ఫుడ్ కాలర్ ఉంటుంది కదండి
అవును అవును
ఆ ఫుడ్ కలర్ కొంచెం వాటర్ లో కలుపుకొని అది బాగా మిక్స్ చేసుకొని అది పైన యాడ్ చేస్తారు అంటే మన విష్ అది చే చేసి
అవునవును ఉం
ఆ తర్వాత నెయ్యి కూడా యాడ్ చేస్తారండి పైన
అవునువును
ఆ ఆప్పుుడుకి రెడి అ అంతా ఇంకా
మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా కుకింగ్ చేయడం
ఆ అంటే కుకింగ్ చేయడం ట్రై చేసినా కానీ బిర్యానీ చేయడంలేదండి అంటే మా మమ్మీ చేస్తారు ఆంట
అంటే మీ మమ్మీ చేస్తుంటే మీరు ప్రాసెస్ అంత తెలుసుకున్నారు అంతేనా
ఓకే ఆ అవునండి హెల్ప్ చేయడం వరకు
అవును
మీకేమన్నా వచ్చా అండి తెలుసా అండి
మా నాకు పులిహోర కలపడం వచ్చు
ఆహా హా ఎలా చేస్తారండి.
ఆ ఆ పులిహోర అంటే ఏముందండి నార్మల్ గా తిరువాతి పెట్టుకొని దాంట్లో పొడి ఒకట వస్తాధ
ఆర్టిఫిషియల్ పౌ పౌడర్ తెచ్చుకుంటారు లేదంటే అవి అది ఇంట్లో చేసుకుంటారండి నేను అలాగ
బయట బయట తెచ్చుకుంటాంమండి పౌడర్ పులిహోరా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా
ఆ అదేం బాగుండదని విన్నాను అనండి మామ్ మా అమ్మా అయితే అలా చేయరండి బాగుండదనేసి ఆ
మేం అలానే జేస్తాము
ఔనా ఉమ్
అంటే అలా కాకుండబ్యా పులిహోర వేరే రకంగా గుడ చేసుకోవచ్చా
ఆ ఔనండి అంటే దాంట్కి కావాల్సి ఉండేటువన్నీ మన ఇంట్లోనే ఉంటాయండీ అప్ పౌడర్ లో మిక్స్ సేసేటివన్నీ
హౌ నా
ఆహ్ ఔన్ అవీ అన్నీ వేయించుకొనీ పౌడర్ జేస్కుంటరు
ఉ హూ
హువ్ అలాగో మీక్ బాగా వాటర్ తాగే అలవాటుందా అండి
ఆ నేన్ డైలీ వాటర్ తాగుతా అండీ ఒక టూ లీటర్స్ వరకు తాగుతా
అంతేనా అండీ అలాగైతే ఎలాగండి
హా టూ లీటర్స్ అన్ ఇంగెంత తాగాలండి
అంటే బాగుండాలండి వాటర్ దాగాలన్ బాగా ఓ త్రీ టు ఫోర్ లీటర్స్ అన్న ఉండాలండి
డైలీ ఫోర్ లీటర్స్ తాగాలా వాటరు
త్రీ టు ఫోర్ అండి అది ఫోర్ అన్ పక్కానేం కాదు త్రీ టు ఫోర్ మంది ఆవును నేనే చేస్కోవాలండి లేదంటే హెల్త్ ఇష్యూస్ అలా గేమన్న వస్ సాయండి
ఆ ఆ ఇక రేపు నుంచీ ఎక్కువగా తాడానికి ట్రై జేస్తాను
ఉమ్ గుడ్ ఐడియా అండి
మీర్ డైలీ ఎన్ని తావుతారు
నేనూ ఒక ఫోర్ లీటర్స్ వరకు తాగుతా అండీ అంటే లీటర్ బాట్ బాటిల్స్ ఉంటయ్ గదా అవి ఒక ఫోర్ ఆ ఫోర్ ఐపోతాయండి
ఔ నా
ఆ కాలేజ్ లో ఉన్నప్పుడు వరకు ఒకొట్ టూ టూ తర్వాత
అ హా
వచ్చేసిన్ తర్వాత్ తర్వాతని టూ లేదంటే వన్ పాయింట్ ఫైవ్ అలాగైతయ్ అండి ఆ ఔనవును ఇహ్ మ్ ఇహ్ ఇ ఉమ్మ్ ఉమ్ ఇంక ఏమనో వంటలొచ్చ
ఆహ్ ఇంగ నాకు చికెన్ చేయడం వచ్చండి
ఉమ్ హ్మ్ బా ఎలా చేస్తరండీ బానే చేస్తరా అంటే
ఆ అంటే మేం బ్యాచ్లర్స్ ఉన్నప్పుడూ మా బ్యాచ్ అంతా చేసుకునే వాళ్ళం సండే సండే
హ్మ్ ఉమ్ అంటే అందర్ చెయ్యేస్తారేమో గదం అండీ మీరొక్కటే జేస్తారా
ఒక్కొక్కసార్ నేన్ జేస్తాను ఒక్కొక్కసారి మా ఫ్రెండ్స్ జేస్తారు అలా జేస్తుండే వాళ్ళమీ
ఉమ్ హ ఏం చేశారండి ఈరోజంతా
ఈరోజు ఏం చేస్త అవునండి ఖాళీగానే ఉన్నాను సండే కదా అవునవును
ఉమ్
ఏం వర్క్స్ లేదు ఈ రోజు అందుకని
ఈవనింగ్
స్నాక్స్ అంటే ఎగ్ పఫ్ తిన్నాను మా ఫ్రెండ్స్ తో కలిసి హమ్ అయిపోతున్నాను
ఆహ్ ఇంకా ఏ తిన్నారండి ఏమనా జ్యూసెస్ డ్రింక్స్ అలాగా అలవాటుందా మీకు
హమ్ జ్యూస్ అయితే తాగను నేను
ఆహా
అవి అవాయిడ్ చేసేసాను నేను పూర్తిగా
అవునండి అవునండి నేను కూడా మంచిదని విన్నాను
ఆ మీరు కూడా తాగ
ఆమ్ ఆహా లేదండి నాకు అలవాటు లేదండి
అవునా
ఉమ్ అవును ఎప్పుడో మానేసాను కదండి
ఆమ్ హెల్త్కి చాలా అవునవును
ఆహా
నేచురల్ గా చేసినవి ఒకటే తాగండి అంతే
ఆ అంతే అండి
ఉమ్ ఓకే ఓకే అండి ఆ మీ సమయంనీ నాకు మంచిగా ఇవ్వడానికి ధన్యవాదాలండి
ఆమ్ మీకు కూడా అండి ధన్యవాదాలు
ఆ ఓకే అండి బాయ్ అండి ఓకే
బాయ్ అండి